హలో
హాయ్
హాయ్ కాల్ ఎందుకో కట్ అవుతుందండి హద్ద
అవును తెలీదు ఊరికే కనెక్ట్ అవుతది నా ఫోన్ కాల్స్ అన్ని ఊరికే వేస్ట్ అవుతున్నాయి
కట్ అవుతూనే ఉంది
మ్మ్ సినిమాలు చూస్తామన్నావు గా ఈ మధ్ ఇదా
ఆ చూస్తానండి
ఏ సినిమా చూస్తన్నావు
ఇజ హ అంటే ఒక సినిమాన్లేదు కొత్త మూవీస్ ఏవొస్సే చూస్తా ఉంటా
అవునా మీకు ఏదినిస్తాం సినిమాలో ఏ సినిమా కొత్తగా వచ్చిండే సినిమా దాంట్లో నచ్చింది మీకు
కొత్తగా అంటే శంకర్ప్రసాద్
ఆ చూసారా థియేటర్ లో చూసారా లేదన్ టే మొబైలా టీవీలా ఆ
మొబైల్లో మొబైల్లో కనెక్ట్ చేసుకొని చూస్తాను ఇంక టీవీలకి రాలేదు కదండి అది చూడ్డానికి
ఆ ఇంకా ఇంక్ ఇంకా వేరే మూవీస్ ఏం చూడలేదా సినిమాలో నేను వరప్రసాద్ సినిమా చూసినాను
ఆ
ఆ బాగుంది ఇంకా వేరే సినిమాలు లేదు నేను మొబైల్లోనే చూశాను
ఆ పిల్లలతో బాగా టైం ఉందే నీకు చూడ్డానికి
అవును వాళ్ళు పండుకున్నప్పుడు ఎప్పుడు చెర
ఆ
ఆ
ఇంకేమండి విశేషాలు
ఇంకేం సినిమా చూసారు ఏ సం ఇంకా ఏం రిలీజ్ కాలేదా కొత్త సినిమాలు అ
ఇంకా అండి ఇక్కడికి వచ్చాం కదా ఎం మూవీస్ ఏం బట్టి. కాదు
శర్వానంద్ సినిమా చూడలేదా ఆ శర్వానంద్ సినిమా కొత్త సినిమా నారి నారి నారి నడుమా
ఆహ చూడలేదు సగం చూసాను చూ
ఆ
జస్ట్ లే
ఆ అయిన టాస్క్ కావడం లేదు
ప కావడమే లేదు ఏదో పెట్టారుగా టాస్క్లన్ని కంప్లీట్ చేసినారా
ఉ హు లేదు ఇంకా ఇంకా ఉన్నాయి నావి ఇంకా పద్దేనిమిది కాల్స్ ఉన్నాయి ఇంకా
అవునా
ఆ ఇంకా మీ ఊర్లో మీ ఊరు బాగుందా
ఆ బావుంది
ఆ పిల్లలు బాగా ఆడుకుంటారా
ఆ అడుకుంటారు పల్టూరు గదా ఎక్కువ మంది వస్తారు
ఆ ఏమేమాట్లాడుకుంటారు
క్రికెట్ ఆడతారు కారాట ఆడతారు
ఆ
ఎక్కు ఫోన్ జూస్తా ఉంటారు
ఆ
ఇవన్నీ ఆడతా ఉంటారు బాల ఆట
ఆ
మ రోజుకోటి ఆడుతా ఉంటారు స్కూల్ క వెళ్తారు ఇంటికి వచ్చారు సాయంత్రం అంతా ఆడుకుంటే టానే ఉంటారు
అవునా మీ పాపా మీ పాపా పయన ఆడుకుంటుంది. ఆటలో
వాళ్లతోనే ఆడుతాఉంటది మా బాబు పని జేస్ వస్తా ఉంటది కసునుత్తా ఉంటది చిలుపు చిలుపు చేష్టలు జేస్తా ఉంటది. అన్నీ ఎత్తి పెట్టటినవన్ని దీసుకుంటా
పెడతారు మళ్ళీ తీస్తారు.
ఆ ఇదే పని ఎక్కువ అయిపోతుంది.
ఉ
ఇంకేమండి, మీరు ఎలా హ్యాండిల్ ట్వంటీ టూ ఇయర్స్ కి బడేకి ఇంక త్రీ మంత్స్ ఉంది. పాపని ఎలా హ్యాండిల్ జేస్తన్నారు. మీరు
నేను నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చూసుకుంటాను మా ఆయనకి
ఇ ఇద్దరు ఉన్నారు కదా. ఆ
అవును బాబు స్కూల్ కి వెళ్తాడు పాప చూస్త కొలేంకా పాప పనుకున్నప్పుడు అన్ని. పన్లు జేసుకుంటాను. తర్వాత పాపను జూసుకుంటాను.
ఇంకా
ఇంకా చప్పల్ల మీరే కొత్త సినిమాలు వస్తే థియేటర్ కి వెళ్ళి చూడండి. ఇ
ఆ ఓకే మీరు అక్కడికి వెళ్తా అక్కడ వెళ్తారా. ఆడుకుంటా ఉంటాం మేము కాని
ఉమ్ పిల్లలతో ఆటలాడుకోండి క్రికెట్ క్యారము. అలాంటివి
మీ టైం స్పెండ్ చేస్తారా అండి పిల్లలతో
ఉ అవునండి చేస్తాను. మా మాఅబ్బాయి క్రిక్ క్రికెట్ ఆడతాడు ఫుట్బల్ ఆడతాడు
హా
ఉమ్ సైకిలి తోకుతాడు ఆహా ఎవరు లేరు ఇక్కడ వాచెకి అవును వాంతో మెమ్ అడాలా
ఆ
ఉమ్
మంచిగా పిల్లలుంటే బా సందడిగా ఉంటది కదా ఇల్లు
అవును
పని చేష్ణ చేషణనే ఫీలింగ్ ఉండది
ఉండదు పిల్లలతో ఉమ్ వాళ్ళు ఆడుకున్నప్పుడు ఇప్పుడు మనం ఆడతాము వాళ్ళు తిన్నప్పుడు తింటాము వాళ్ళు పడుకున్నప్పుడు చేసుకోవాల పనులన్నీ
ఆ
ఉమ్
నాకు ఈ అబ్దారో ఒకడ తెలిసిందండి మనం మాట్లాడుతనే ఉండాల అనుకుంటా లేదంటే కట్ అయిపోద్ద అనుకుంటా గ్యాప్ ఇ్యకోకుండా మాట్లాడం
మాట్లాడలా
మీ అయినా ఏం చేస్తున్నారు
ఉన్నారంండి పాప దగ్గర ఉన్నారు లేదు పడుకుంది ఉయ్యాల వతానే ఉంటే పడుకుం ట్టది
అవునులే ఆ ఈరోజు హాలిడేనా అండి
లేదండి ఇవి పెట్టున్నారు
అవునా
ఆ
అ సరే అండి
ఇంకేం లేదు మీరు బయట ఫుడ్ తింటారా
లేదండి తక్కువ ఇంట్లోనే ఎక్కువ బయట ఫుడ్స్ని ఫోన్ లో చూసి నేర్చేస్
ఆ నా మీ కానీ వంటట్ల
ఆ వ చెడ్ ఫోన్ లో వస్తే రానివి కూడా నేర్చుకుంటా వుంట
అవును యూట్యూబ్ లో చూసుకొని
నిన్న పాని పూరి చేసుకున్నాం పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ బయట ఫుడ్ కావాలంటారు
వాళ్ళుంటారు ఇంట్లో చేసి పెడితే వాళ్ళు తింటారు మనము తినచ్చు
మనము తి నా చాల నిన్న పానిపూరి చేసుకోంటమే తిన్నామండి పిల్లలతో సహా మేము కూడా
ఆ
ే గోపీను ఆ రోజు ఏవో పునుగులు చేస్త సరే ఐడియా ఉందా ఏంది అలాంటివన్నీ చేస్తా ఉంటాం పిచ్చి పిచ్చివన్నీ ఇంట్లోనే ఆ ఒక రోజు బజ్జీలు వాళ్ళకి నచ్చినవి కావాలంటే అ దోశలు అడిగినారు పిల్లలు
ఆ
దోశ కి నానబెట్టినామండి ఆడియాలా
ఆ
లేదండి ఇంట్లోనే అడిచ్చేస్తాను మిక్సీలో ఆ ఎక్కువ పిండి కాదు కదా చేరు చేరున్నర అయితే సరిపోద్ది
ఆ
మనకి ఇక్కడ పల్లెటూర్లలో గ్రైండర్ అట్లు కావాలంటే దొరకవండి
ఆ అవును
గుడికి ఆ ఎళ్ళాలి ఏదోటి మాట్లాడండి మీరు సైలెంట్ గా ఉండద్దండి ఏదోటి మాట్ ట్లాడండి
మ్మ్ మాట్లాడుతానే ఉన్నాను మాకు ఇక్కడ గ్రైండర్ దొరుకుతది మ్మ్ నడుచుకొని వెళ్ళొచ్చు దగ్గర ఆ వెళ్తాను కేజీకి పదైదు రూప్ ఫలో
కేజీకిి పదైదు రూపాయలు కేజీల ప్రకారం ఇస్తాను రా మీరు తీసుకొచ్చుకుంటావ అంటారా టే ఆడిచ్ కచ్
మ్మ్ మేము నేను నేను నా అబ్బాయి పోతాము ఆడిచ్చేకి
దగ్గరలోనేనా అండి
దగ్గరలోనే నడిచి పోవచ్చు అదే మనం పిండి తీసుకోవాలంటే ఒ కేజీ వచ్చి యాభై రూపాయలు
అది ఆడిచ్చుకుంటే ఫిఫ్టీన్ రుపీస్
మ్మ్ కేజీ పైన
అన్ని ఐ వంటలు చేస్తారా అండి మీరు ఇన్
ఊ చేస్తాను నేను అన్ని
తే
ఆ చేస్తాను చపాతి
చనిగ్గడ
మ్మ్
అన్నీ వంటలు వచ్చయితే అంటి
మ్మ్ అన్ని వచ్చు సబు సబు రాదు
ఆహా పిల్లలకన్ని నేర్చుకుంటా ఉంట మేమ
మీరు
ఆ మేము మా పాపకు బాగా డ్యాన్స్ నేర్పిస్తా ఉంటానండి
పకా
ఆ డాన్స్ ఆక్టివిటీస్ అన్ని నేర్పిస్తంటమ్ నే యోగ చేపిస్తా మళ్ళి డ్యాన్స్ జ్ నేర్పిస్సామ్ అన్ని బాడీ పార్ట్స్ నేర్ విసా
ఆ
అన్నీ చెప్తా ఉంటది
ఆ
చేస్తా ఉండే కొద్ది కొన్ని గుర్తున్నాయి ఇప్పుడు పనులే ఇంట్లో పనులన్నీ కొన్ని కొన్ని చేపిస్తా ఉంటా మైండ్ షార్ప్ అవడానికి
అవును చెప్పి వెళ్ళాలి వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటారు వాళ్ళు కూడా
వాటర్ తాగన ఆడు వస్తులు తీసుకు మటి ఏదో చె తెస్ ఉంట నీళ్లు పోసినాక పౌడర్ అన్ని కొట్టినాక పౌడర్ డబ్బి అన్ని ఆ ఎత్తి పెెట్టాలండి నేను ఎత్తి పెెట్టాను కష్టమైనా తనే ఏవి ను ఎత్తి పెట్టేస్తారు
లా వాళ్ళకి అలవాటు అయితుంది అని తర్వాత ఈజీగా కనిపిస్తుంది చదువువాళ్ళ గు పని చేసుకునేకి
పెద్దయ్యే కొద్దీ బరువు అనిపియదు ఈజీగా ఉంటది ఇవన్నీ నేను చేసిన పనులే కదా అని చూసుకుంటారు ఎక్ అలవాట మంచిగా నేర్పించుకుంటారు స్కూల్కి వెళ్ళే ఏజ్ రాలే కదా అందుకు
అవును అంటే ఈ ఇంకా త్రీ డేస్ చూస్తే టూ మంత్స్ టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుందా
ఆ టూ ఇయర్స్ కంప్లీట్ ఐతుంది త్రీ ఇయర్స్ లోకి పడతాది ఇంగ
తరైతాది
ఆ త్రీ ఇయర్స్ కంప్లీట్ కావాలి ఇంక
ఆ
అవి కంప్లీట్ అయ్యే వరకు చూస్ కోవాలండి ఇంటి దగ్గర కష్టమైతాది అన్నీ పీకుతా పెడతా ఉంటది ఆ ఇప్పుడు జలుబు చేసింది కొంచెం బాలేదు అన్ని కూల్ కూల్ వాటర్
ఆ ఏ ఏందండి పైన పెట్టండి
లేదంటే అక్కడ మాకు అంగిడుందా కిరాణా షాప్ ఉంది అ కిరాణా షాప్ లో వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఎత్తకొచ్చుకొని తాగుతుంది ఏం చేత్తం గుంజుకుంటే ఏడు తారు అట్లా అని ఇడిచిపెట్టేసే కొద్దీ కొంచెం జలుబు చేస్ ఏంది
సరే అండి బాయ్ అండి
ఆ సరే అండి బాయ్
ఉ
కట్ చేసినాండి